హలో ఆ బాగున్నాను మీరెలా ఉన్నారండి
నేను కూడా చాలా బాగున్నాను
ఓకే ఆ తిన్నామండి మీరు
ఆ నేనుకుడన్నాను ఏం చేస్తున్నారు ఆ తిన్నాను నేనా సాంబార్ వేసుకున్నాను మీరు
నేను కర్డ్ రైస్ అండి
అవునా అడితే నేను ఈ రోజు మీతో ఒక విషయం మాట్లాడకు టాపిక్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి మీరు ఫ్రీగా ఫ్రీగానే ఉన్నారా ఫ్రీగానే ఉన్నారు కదా
ఫ్రీగానే ఉన్నానండి
మ్మ్ ఈరోజు ఇంట్లో పెళ్లి జరుగుతుంది కదా ఆ పెళ్లిళ్ళ గురించి, వివాహాల గురించి
మ్ ఓకే అండి ఈ టాపిక్ చాలా ఇంట్రెస్ట్ ఇంగా ఉంటుంది కదండి
మ్ మ్
మొదటగా మీరు స్టార్ట్ జెయ్యండి
ఆ సరే అండి మా అన్నయ్య పెళ్ళి జరిగింది చాలా పెద్దగా నిర్వహించారు మ్ మాకు బాగా చేశారు
హ్మ్
ఉమ్ అలాగ జరిగిద్దండి
హ్మ్
ఇంకా
ఇంగా అలా ఎవరు పెళ్లి జరిగిందండి
మా అన్నయ్య వాళ్ది జరిగిందండి చాలా పెద్దగా బాగా చేసినారు
ఓకే భారతదేశంలో పెళ్ళిళ్ళు అంటే చాలా సాంప్రదాయాలు ఆనందం కుటుంబ సభ్యులు కలయిక ఉంటాయి కదండి
ఆ అది కూడా నిజమే భారతదేశంలో పెళ్లి అనేది కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం కాదది రెండు కుటుంబాల కలయిక అని చెప్పచ్చండి భారతదేశంలో పెళ్లి యొక్క ప్రాముఖ్య కిత చానా గొప్పదనమాట
మ్ భారతీయ సంస్కృతిలో పెళ్లి చాలా పవిత్రమైంది
మ్ అవును మన సాంప్రదాయాల ప్రకారం పెళ్ళి ఒక పవిత్ర బంధం అనే చెప్పొచ్చు అనమాట
మ్ చాలా మంది పెళ్లిని జీవితంలో ముఖ్య ముఖ్యమైన దశగా భావిస్తారు
ఆ నిజమే పెళ్లి తర్వాత వ్యక్తి జీవితంలో చాలా మార్పులనే వస్తూ ఉంటాయి ముఖ్యంగా ఆడవారి విషయంలో చాలా మార్పులు వస్తూ ఉంటాయండి
మ్ అవునండి మన దేశంలో ఇప్పటికీ ఎక్కువగా అరేంజ్డ్ మ్యారేజెస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కదండి
మ్యారేజ్ అంటే కుటుంబ సభ్యుల వధువు వరుడ్ని ఎంపిక చేస్తారనమాట
హ్మ్ తల్లిదండ్రులు కు కుటుంబం విద్యా ఉద్యోగం స్వభావం అంట ఇంటి విషయాలు కూడా చూసి నిర్ణయం తీసుకుంటారన్
ఆన్ ఆ అవును అలానే నిర్ణయిస్తారు చాలా సందర్భాల్లో ఇది విజయవంతంగా ఉంటుంది
హ కానీ ఇప్పుడు లవ్ మ్యారేజెస్ కూడా పెరుగుతున్నాయి
అవును చాలా ముఖ్యంగా అవును ముఖ్యంగా నగరాల్లో ప్రేమ వివాహాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇప్పుడు అవే ఎక్కువగా వున్న లవ్ మ్యారేజెసే
ఆ ఇద్దరు ఒకరిని ఒ ఒకరు అర్ధం చేసుకుని పెళ్లి చేసుకుంటారు అదే గదా అండి
ఆ అవును కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారనమాట కొంతమంది లవ్ మ్యారేజ్ ని కూడా ఒప్పుకుంటా ఉంటారనమాట ఇద్దరు వ్యక్తుల వల్ల
హు భారతీయ పెళ్ళిల్లో చాలా కార్య క్రమాలు ఉంటాయి
ఉ అవును ఉదాహరణకు నిచితార్థము పెళ్లికూతుల కార్యక్రమము పెళ్లి కొడుకు కార్యక్రమము వివాహము రిసెప్షన్ ఇలాంటివి కా చనా ఉంటాయన్నమాట సాంప్రదాయాలు
హు అవునండి కానీ ప్రతి కార్య క్రమానికి ప్రత్యేకమైన అర్థం ఉంటుంది పెళ్లి ఖర్చులు
ఉమ్ అవును భారతదేశంలో పెళ్ళిళ్లు చాలా ఖర్చుతో కూడుకుంటాయాన్మాట సారెనా ఎక్కువగా ఖర్చుతోనే సంబంధించి వినడు వాటికి పెళ్లిలు అంటే
హు నిజమే కొన్ని కు కుటుంబాలు పెళ్లికి చాలా డబ్బు ఖర్చు చేస్తాయి
ఉమ్ అవును ముఖ్యంగా ఫంక్షన్ హాలు భోజనము అలంకరణ బంగారము వం టిప్ వాటికి ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుంది కట్నము ఇలాంటికి ఎక్కువ ఖర్చు అనేది ఈ పెళ్లిలు వల్లే ఎక్కువ ఖర్చు అనేది అవుతు అన్మా
ఓకే కట్నం గురించి మీ అభి ప్రాయం ఏమిటండి
కట్నం ఒక చెడు సాంప్రదాయం అని నేను అనుకుంటున్నానండి
హ అవును ప్రభు త్వం కూడా దీన్ని నిషేధించింది
అయినప్పటికీ కొన్ని చోట్ల ఇంకా ఉందండి ఇది పెళ్లి సంప్రదాయాలో
ప్రతి రాష్ట్రంలో పెళ్లి సంప్రదాయాలు వేరుగా ఉంటాయి అలాగే భిన్నంగా వేరు వేరు విధంగా చూస్తూ ఉంటాం మనము
అవును ఉదాహరణకు ఎలా చెప్పాలంటే మీకు తెలుగు పెళ్ళి అంటారు తమిళ పెళ్ళి అంటారు పంజాబీ పెళ్లి బెంగాలీ పెళ్ళి ఇలాంటివి ఉంటాయిన్మాట
ఆ ప్రతి సంస్కృతికి ప్రత్యేకమైన సంప్రదా ఆదాయాలు ఉంటాయి అనుకోండి ఆధునిక మార్పులు అవి గూడా వాటిలో ఉంటాయి
ఇప్పుడు పెళ్ళిళ్ళ లో చాలా మార్పు అప్పులు వచ్చేసినయండి
మ్
చాలా మంది సింపుల్ మ్
ఆ అవునండి కొందరు కోర్టు మ్యారేజ్ కూడా చేస్తున్నారు
సోషల్ మీడియా కూడా పెళ్ళిలో పెద్ద పాత్ర పోషించ చేస్తుంది ఇప్పుడు పెళ్లిి తర్వాత జీవితం అనేసి
ఆ పెళ్ళి తర్వాత బాధ్యత లు గూడా పెరుగుతాయి
అవున్ కుటుంబాన్ని చూసుకోవాలి కదా
ఆ పరస్పరం గౌరవం మరియు ప్రేమ చాలా ముఖ్యం అండి
మ్ అదే మంచి కుటుంబానికి బలం అండి
మొత్తానికి భారతదేశంలో పెళ్ళి ఒక పెద్ద ఉత్సవం
అవును అది ఉత్సవమే చెప్పుకోవచ్చు ఇది ఆనందాన్ని ఇస్తుంది సాంప్రదాయం కుటుంబ బంధాల ప్రతీక ఇలాంటి చాలా దాంట్లో కూడుకొని ఉంటాయి
అవునండి చాలా మంచి విషయాలు తెలుసుకున్నాం
నిజమే పెళ్ళి మనసు సంస్కృతిలో ముఖ్యమైన భాగం గాదా
అవునండి రీసెంట్గా మీ కుటుంబంలో ఎవరికైనా మ్యారేజెస్ అయ్యాయండి
అది ఎవరకో కాదండి నాక అయింది మా అక్కకు ముందే అయిపోయింది పెళ్లి నాకు అమ్మ వాళ్ళ నుంచే ఇచ్చారు అరేంజ్ మ్యారేజ్ అలా జరిగింది అక్క గారి లవ్ మ్యారేజ్ చేసుకు కున్నారండి మా అక్క గారు
ఆ ఇప్పుడు ఎలా ఉన్నారండి
కొంచెం ఇబ్బందులు బడుతున్నారు రు వాళ్ళు కొంచమంటే కొంచెం కాదు చాన ఇబ్బంది
ఓకే అంటే మారే లవ్ మ్యారేజెస్ లో ఇబ్బందులు ఉంటాయనుకోంటే
ఊ
కానీ ఏం చేద్దాం మరి లవ్ మ్యారేజ్ అన్నారు కదా అయినా పర్వాలేదు భర్త బాగా చూసుకుంటే
ఈ మధ్య ఇప్పుడు ఈ జనరేషన్ లో ఎక్కువ అరేంజ్ మ్యారేజెస్ టెన్ పర్సెంట్ అయితే ఎయిటీ పర్సెంట్ లవ్ మ్యారేజ్ లో ఎక్కువ ఉన్నాయి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్
మరి మీ మ్యారేజ్ చేస్ ఎందుకండి అరేంజ్డ్ అయ్యంది
అది అక్క మా అక్క లవ్ మ్యారేజ్ చేసుకునేంది కదా అందుకని నాకు అలా చ్ చేయకూడదు అనేసి మా పేరెంట్స్ అట్లా చేయాల్సి వచ్చింది
ఓకే అలా అయితే మీ అక్కగారు బాగా ఇబ్బంది పడ్డారు అనమాట
ఉ చాలా ఇబ్బంది పడ్డారు ఎందుకంటే మా అక్క వాళ్ళ మొగుడు తాగడం అప్పులు చేయడం ఇలా మా అక్కను చాలా ఇబ్బంది పెట్ట పెట్టారనమాట సో అందుకని మాకు చానా సఫర్ అయిపోయింది
అంటే ప్రతి లవ్ మ్యారేజ్ లో ఇలా ఉంట ఉంటాయీ ఉండమని కాదండి కాకపోతే ఉంటాయని చెప్పలేము
అంటే లవ్ మ్యారేజెస్ కూడా చ కొంతమంది బానే ఉంట ఉంటారు అది వాళ్ళ వాల్ల అండర్స్ స్టాండింగ్ బట్టి ఉంటుందనమాట
ఇప్పుడు మీరు అరేంజ్ అరేంజడ్ కదండి మీరు బాగా ఉన్నారా
నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి మా హస్బెండ్ చానా బాగా చూసుకుంటారు చానా కేరింగ్ ఇస్తారు చానా ప్రేమగా ఉంటారు
చాలా గ్రేట్ చాలా గ్రేట్ అండి అలా ప్రేమతో చూసుకు కోవడం భర్త దొరకడం మీకు చాలా అదృష్టవంతులాండీ
అవున అవునండి నేను కూడా ఒక అదృష్టంగానే భావిస్తున్నాను మా హస్బెండ్ నేను చానా లక్కీగా ఫీల్ అవుతున్నానండి అంటే చానా మంది ఇప్పుడు ఎలా ఉన్నారుం అంటే తాగడం కొట్టడం అప్పులు చేయడము ఇంట్లో భార్యలను ఇబ్బంది పెట్టడం ఇలా ఉన్నారు కనిమా హస్బెండ్ నాకు దొరకడం నేను చానా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను
హ ఎక్కడ జరిగా అంటే అంటే మ్యారేజ్ మీకు బాగా బాగానే జరిగింది మంచి ఫంక్షన్
ఉ ఆ బాగా జరిగింది కానీ అరేంజ్ మ్యారేజ్ కదా అత్త వాళ్ళు ఎంత అడిగితే అంత కట్నము ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అమ్మ వాళ్ళ కొంచెం అ అప్పు చేసి పట్టాల్సి వచ్చింది అదోక్కటే నాకు ఇబ్బందిగా అనిపించింది ఇంకేం లేదు
ఉమ్ మరి ఇబ్బంది అయినా మీరు చెప్ ప్పాలి కదండి
అంటే ఇది ట్లో వాళ్ళు కూడా ఒప్పుకోవాలి కదండి అంటే ఇంకో కుటుంబం వాళ్ళు కూడా ఒప్పుకుంటేనే కదా రెండు కుటుంబాలు కలుస్తాయి అందుకనేసి సాక్రిఫైస్ చేయాల్సి వచ్చింది
ఓకే సాక్రిఫైస్ చేసినా కూడా మం చి జీవితాన్నే మీరు పొంద
అవును మీకు కూడా పెళ్ళైదని విన్నాను మీరు ఎలా ఉన్నారు మీ
ఆ నేను చాలా బాగున్నానండి నాకు కూడా అరేంజ్ మ్యారేజ్ అండి జరిగింది అమ్మ వైఫ్ మేం మా వైఫ్ తో నేను బాగున్నాను మా వైఫ్ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటుంది ఆ చాలా బాగా ఉంటామండి మేము అన్యోన్యంగా చాలా ఆనందంగా
ఉమ్ అలానే ఉండాలండి అలానే ఉంటేనే జీవితం అనేది చానా బాగా హ్యాపీగా వెళ్తుంది ఎందుకండి ఈ ఇబ్బందులు స్వార్థాలు త్త
అవునండి అటువంటి స్వార్థాలు ఉంటే బంధాలు నిలబడవు కదండి
ఉమ్ కానీ మనం ఎంత ప్రేమగా ఉన్నా కూడా ఎదుటి వాళ్ళ స్వార్థంతో మనల్ని చానా వరకు ఇబ్బంది పెడుతూ ఉంటారు కదండి ఇలాంటివి ఎప్పుడైనా మీరు ఫేస్ చేసినారా
అవునండి ఫేస్ చేసాం గానీ అన్నీ ఇంక కుటుంబంలో ప్రతి ఒకటి సర్దుకొని పోవాలి కదండి
అవును సర్దుకొని పోతేనే జీవితం అంటారండి పెద్దలు
ఆ అలా చాలా సర్దుకొని పోవడం ఇద్దరు ఇరువైపులా అడ్జస్ట్మెంట్ లో ఉండడం అనేది ఆ విధంగా ఉంటే నా జీవితం కూడా బాగుంటుందని నా అభిప్రాయం
ఉహుమ్మ్ అదేనండి మీకు అరేంజ్ మ్యారేజ్ జరిగింది కదా మీ సిస్టర్కి
మా సిస్టర్ కూడా అరేంజ్డ్ మ్యారేజ్ అండి
అవునా పోనీలెండి మీ సిస్టర్ వాళ్ళలా ఉన్నారు బాగున్నా
ఆ బాగున్నారండి వాళ్ళు కూడా బాగున్నారు మా అక్కకి ఆ పిల్లలు కూడా ఉన్నారు
ఉమ్
ఆ వాళ్ళు బాగా చదువుత న్నారు అ మొ త్తం మీద ఫైనాన్షియల్ గా వెల్
మీకు ఎంతమంది పిల్లలండి
ఆ ఇంకా పిల్లలు లేరండి ఈ మధ్య నండి మ్యారేజ్ అయింది
అవునా
అవునండి
ఏమండి ఇప్పుడే పిల్లల్ని ప్లాన్ చేసుకోలేదా మీరు
చేద్దామండి అంటే అన్నీ కలిసి రావాలి కదండి
సరే అండి ఇంకా అండి ఇంట్లో అందరు బాగున్నారు కదండి
ఆ బాగున్నా
అందరిని అడిగాని చెప్పండి మ్.. మీరు కూడా జాగ్రత్తగా ఉండండి చాలా మంది అ అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నారు మీరు హెల్త్ ఫుడ్ తీసుకొని కేర్ఫుల్ గా ఉండండి
ఓకేనండి తర్వాత కాల్ లో తర్వాత టాపిక్ గురించి మాట్లాడదామండి
సరే అయితే ఉంటానండి మరి. మ్ సరె